ఆ చె
ఎలా ఉన్నారు
బవున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నాం భోజనం అయిందా
ఆ అయింది మిది అయిందా
ఆ అయింది ఏం తిన్నారు ఈరోోజు
ఈ రోజా ఈరోజు ఏమి తిన్నామండి ఈరోోజు సండే స్పెషల్ చికెన్
అవునా ఏం చేశారండి ఈరోోజు సండే కదా ఎక్కడికి వెళ్ళలేదా
ఆ బయటకి ఇళామండి
అవునా మేము ఈ రోజు వ చేసి ఆ పార్క్ క వెళ్ళామండి అందరం ఫుడ్ తీసుకొని ఫుడ్ తీసుకొని అందరం భోజనాలు ప్లాన్ చేసుకున్నాం అన్నమాట మేము
మీరు మీ ఫ్యామిలీనా
అవునండి రకరకాల వంటల అన్నీ చేసుకుొని వెళ్ళాం అన్నమాట ఒక్కొక్క ఒక్కరు ఒక్క ఒక్కటి
మంచిగా కబుర్లు చెప్పుకుంటూ పిల్లల పడుకుంటూ
అవునండి నేన వొచ్చేసి ఉ పకోడా ఉల్లిగడ్డ పకోడా తీసుకెళ్ళాను అండ్ చికెన్ బిర్యానీ తీసుకెళ్ళాను అన్నమాట నా ఫ్రెండ్స్ వచ్చేసి ఒకరు పాయసము ఒకరు వడలు ఒకరు చి చికెన్ కర్రీ అలా రకరకాలుగా తీసుకొచ్చారండి పొద్ దున్నే పదింటి కల్లా వెళ్లి పోయాం అనమాట మేము అక్కడికి పదికి వెళ్ళసి ఈవినింగ్ సాయంత్రం త్రం ఐదు వరకు అక్కడే ఆడుకొని బాగా తినేసి వచ్చామండి
ఆ అయితే ఈ రోజు మీరు మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో బాగా మంచిగా గడిపారనమాట
అవునండి కేవలం తిండం మాత్రమే కాదండి ఆ పార్క్ లో స్పెషల్ ఏమంటే సైక్లింగ్ అనేది ఉండండి గంటకి ఇంతా చేసి సైక్లింగ్ చేస్తామండి మొత్తం యాభై ఉంటుంది అండి అక్కడ పార్క్
అంత బాగుంటుందండి అలా పార్క్ లో
అవునండి
మాకు ఇక్కడ పార్క్స్ ఏమి దగ్గరలో లేవండి
అవునా ఎండకాలంలో అలా వెళ్ళేసి డి అండి మొత్తం అక్కడ చెట్లు అయితే ఎన్నో వేళ చెట్లున్నాయండి మొత్తం చల్లదనం పార్క్ మొత్తం
ఈ సమ్మర్ లో ఈ సమ్మర్ లో వెళ్తే ఎంత బాగుంట ఉంటుందని రోజుక ఒక్కసారని అలా వెళ్లేేసి రావాలి
వాకింగ్ కన్నా వెళ్ళేసి రావాలనిపిస్తుంది అండి పిల్లలయితే అతే హాఫ్టర్నూన్ స్కూల్ కదండి ఈ మధ్య
ఆ అబ్బా ఆఫ్టర్నూన్ స్కూల్స్ అప్పుడు ఎంత బాగుంటుందో కాకపోతే పాపం అమ్మ వాళ్ళకి కష్టం అవుతుంది కదా కానీ మార్నింగ్ లేస్ చేయడానికి కానీ ఎంత బాగుంట ఉంటుందో ఆఫ్టర్నూన్ స్కూల్స్ అంటే అబ్బా వవ్
అవునండి ఆఫ్టర్నూన్ స్కూల్ అయిపోవచ్చు చిన్న పిల్లలు ఇంటికి వచ్చేస్తారు తింటారు పడుకునే వస్తారు ఈవినింగ్ అలా వాకింగ్ తీసుకెళ్ళలి వాళ్ళు అక్కడ ఆడిపిస్తే ఎంత బాగుంటు
ఆ వచ్చి ఫ్రెష్గా ఆ హోంవర్క్ చేసుకొని వా పీస్ఫుల్ మైండ్ వేర
అవును ఆ ఫోన్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టే బదులు రోజు అలా గంటసేపు తీసుకెళ్ళలి ఆడిపిచ్చేసి పిల్లల్ని బాగా అక్కడ కూర్చోబెట్టి వాకింగ్ చేయిచ్చి లేదా పరిగెత్తించిి మరి ఒక గంట సేపు తర్వాత ఇంటికి తీసుకొచ్చి అలా గంట సేపు చదివిపిించేసి మంచిగా ఫుడ్ పెట్టి పడుకో పెడితే
అలానే పిల్లలకి పిల్లలకి ఇప్పుడు బయట ఫుడ్ అలవాటు చేయకూడదండి పిజ్జాలంట బర్గర్ లంటాలా అంత
అవునవును అదైతే నిజం అండి అదైతే నిజం ఫ్రూట్స్ బాగా పెట్టాలండీ ఎండాకాలంలో పుచ్చకాయ
పుచ్చకాయ మస్క్ మిలాను ఆ పప్పాయ పప్పాయ అండి నిజంగా నేనైతే చాలా విన్న పప్పాయి వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ అండి అసలు నిజంగాంటేనే రోజుకుక్క వన్ పీస్ అన్నా పప్పాయి పీస్ తినాలి
అవును ఇంకొకటి ఏంటండి అండి ఏ పిల్లలైతే నీ నీటిని ఎక్కువ తీసుకోలేకపోతున్నారో అలాంటి పిల్లలకి పుచ్చకాయ ఎక్కువ పెట్టాలండి ఎందుకంటే అంటే అది వాటర్ కంటెంట్ కదా అట్లీస్ట్ ఆ రూపంలో అయినా పిల్లలకి మ్ ఆ రూపంలో అయినా పిల్లలకి అది నీటి రూపంలో లోపలికి వెళ్తుంది వందనమాట
ఆ అయినా వాటర్ మీ చాలా వాటర్ కంటెంట్ అండి ఉ మనం కట్ చేసి ప్లేట్ లో పె కూడా ఒక హాఫ్ గ్లాస్ జ్యూస్ అవుతుందండి అది ఎందుకో
అదైతే నిజమండి ఆ నీటి చ ఆ నీరు అనేది చాలా రుచిగా ఉం ది అంతా కాయంతా తినిన్ తర్వాత నీటిని తాగాలనిపిస్తుంది లాస్ట్ లో
ఆ మంచిగా జ్యూస్ చేసుకోవచ్చు వాటర్ మిలన్ లోకి ఈ మిల్క్ అంతా షుగర్ అంతా అలా అంతా ఏమయకూడదండి ఊరికే మంచిగా రవ్వ రవ్వగా ఉన్న కాయ బాగా మంచిగా ఉండి జ్యూస్ చేసుకొని తాగుతే
ఏం వేయకూడద అన్ని చక్కెర కూడా అనవసరం దాంట్లోకి
ఆ అసలు కొంచెం సాల్ట్ ఏసుకోవాలండి
అవునండి
ఆ పుచ్చుకాయ మీద సాల్ట్ వేస్ కొని తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి
అవునవును
అంతేగాని పెప్సీ లంట స్ప్రిటులంట అసలు మనీ ప్రిఫర్ చేయకూడదండి ఎంత గ్యాస్ ఉంటుందో నేనైతే అసలు తాగనండి అవి అతే అసలు నాకు అవి తాగాలని కూడా అనిపిదు
కోకో కొలా పెప్సీ ఉన్నాయే అనుకోండి దాంట్లో షుగర్లెస్ అంటా అది అంటారు ఎంత షుగర్లెస్ అయితే ఏంటండి అవి డేంజరే కదా హెల్త్ అయినా వాటిని ఎందుకు తీసుకుంటున్నారు అవును
ఎంత గాస్ తాగాలని అనిపిదండి అవి చూస్తే ఎంతైనా ఇలాంటి షేక్స్ గానీ ఇప్పుడు మస్క్ మిల్లన్ గానీ వాటర్ మిల్లన్ కాని సబ్ పూట కాని పప్పాయి కానీ ఇట్లాంటి నన్చురల్ జ్యూసెస్ ఆ ఏ కోకో కోలా అని అంట మళ్ళీ స్లైస్ గానీ
స్ట్రింగ్ అంటా ఏదో స్ట్రింగ్ అంటారండి దాన్ని ఎర్రగుంటుంది
ఏమన్నానా అంటీ అదైతే చిచ్చి స్మెల్ స్మెల్ వస్తుందండి అదైతే
అది నోట్లో పోసుకుంటే అదేధోఎర్ర కని చేస్తుందండి ఆ పిల్లలయితే తాగుతా ఉంటారు ఆ పిల్లలకి చెప్పే వాళ్ళు ఉండరు కొంత పిల్లలయితే షాప్ వెళ్ళి తెచ్చుకొని తాగిస్తున్నారు అండి అదే వాళ్ళ ఇంట్లో మంచిగా నాచ్ తల్ జూస్ చేసి పెట్ పెట్టచ్చు కదా పిల్లలకి ఎందుకు అవన్నీ తాగు ఇస్తున్నారు దాని వల్లే పిల్లలు హెల్త్ అనేది పాడైపోతు వస్తుందండి
ఆ మేం ఇంటర్ లో ఉన్నప్పుడు అయితే ఎట్లా తాగు గేవాళ్ళండి ఎప్పుడు రోజు ఒక రెండు మూడు తాగేవాళ్ళండి మేము ఇంటర్ లో ఉన్నప్పుడు అయితే వేరే ఫ్రెండ్స్
అవునా అమ్మో అది చానా డేంజ్ తర్ అండి హెల్త్ కి
రెండు మూడు తాగేవాళ్ళ అండి ఒకటి కూడా కాదు ఫుడ్ తినకో కొండా తాగేవాళ్ళు
ఆమ్మో అది అది తాగడం వల్ల ఆకలి అనేది చచ్చిపోతుందండి ఆకలి అనేది వెయ్యదంట
ఏంటో అండి అయితే అట్లాంటివి ఎందుకు ప్రిఫర్ చేస్తారు అస్ అసలు ఎందుకు చేయడం
అదే అదే అర్థం అది ఎంత హాని అని చెప్పినా వసు తూనే ఉన్నాయి చూడండి ఆమ్మో ఎవరు ఆపుతారు వాటిని ఇంకొకటి ఏంటంటే అండి నాచురల్ గా నార్మల్ షాప్ సో జ్యూసులు చేస్తారు కదా వాటర్ మిలన్ జ్యూస్ తో కర్బుజా జ్యూస్ అని దాంట్లోకి ఏంటండి షుగర్ చూస్తున్నారు వాళ్ళు ఇంకా అది తాగడం ఎందు కు ఊ
షుగర్ యాడ్ చేస్తారు మిల్క్ యాడ్ చేస్తారు.
మిల్క్ ఓకే అండి షుగర్ ఏంటండి యాడ్ చేయడం షుగర్ కంటెంట్ లేకుండా తాగాలనే కదా మనం అది తాగుతాము ప్యూర్ నాచురల్ జ్యూస్ అని చెప్పాలంటే అది కూడా వేయకూడదు అది కూడా ఏస్తున్నారు ఏం చేయాలి
ఆ ఐస్ క్యూబ్ వేస్తారు షుగర్ ఏస్తారు వాటర్ ఏస్తారు హనీ ఏస్తారు
వస్తారు అన్ని ఏస్తారు టేస్ట్ రావడానికి ఇంకెందుకు అది అందుకే అండి చెప్తున్నా ఏదైనా మనకు వచ్చినా రాకపోయినా తెలుసుకొని ఇంట్లో చేసుకొని తాగడమే మంచిదండి.
అవును అబ్బా నిజంగా అంటే ఈ మధ్య అయితే జ్యూస్ మిక్సర్ అన్ని పాయే అండి ఒక త్రీ కేే ఉంటాయండి అవి అయితే సింపుల్ జ్యూస్ మిక్సర్స్ అండి
ఆహా
ఆ నేను చూశాను చాలా బాగున్నాయి.
అవునా అండి. అవి ఈ మధ్య అందరు అది వైరల్ అవుతుందండి సమ్మర్ వ వచ్చిందంటే చాలు అందరుూ ఆ జ్యూస్ మిక్చర్ సపరేట్ గా తెప్పించుకుంటున్నరు అండి జ్యూస్ దానిలో చెయడము పిల్లల ఇవ్వడము నేను చూసానండి అ తెప్పించాల అనుకుంటున్నాను మీ మీకుందా అండి.
మాకు కూడా లేదండి నేను ఇంకా మీరు మీరు చెప్తుంటే ఇప్పుడు వింటున్నాను
ఉ అది చాలా బాగుంటుందంట అండి
ఆహ్ ఈ మధ్య పుచ్చకాయ ఐస్ క్రీమ్ అని చెప్పి పిల్లలతో ఎలా తినిపించాలని చెప్పి ఐస్ క్రీమ్ లాగా చెయడము జ్యూస్ లాగా చేయడము
అవునండి జస్ట్ దాన్ని మిక్సీకి పట్టేసి రవ్వ రవ్వగా ఉంటుంది కదం గట్టిగా మిక్సీకి పట్టేసి నీటి యాడ్ చేయకుండా కొంచంగా పాలు పోసి
కొంచెం నెయ్యి వేసి కొంచెం సాల్ ల్ట్ వేసి
ఉ డీ ఫ్రిడ్జ్ లో పెట్టే ఒగంట తర్వాత తీస్
మా చెల్లికైతే అట్లాంటివి చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి మా చెల్లి డైరీ మిల్క్స్ అంట బిస్కెట్స్ అంట అట్లా ఆన్ అంత చేస్తుంటుంది.
అవునా అండి మంచిదే కదా ఉహ్మ్ ఇంకొకటి ఏంటండి అండి బయట మ్యాంగో ఐస్ క్రీమ్ దొరుకుతుంది నేం దొరకదు అని చెప్పట్లేదు ఆహ్ తింటుంటే కలర్ అంతా అంటుకుపోతుందండి అదేంటో నాకు అర్థం కాదు కలర్ వేస్తున్నారా ఇం కేమో వేస్తున్నారా
నిజంగా అండి అసలు ఫుడ్ లో కలర్స్ వాడకూడదండి అసలు ఫుడ్ కలర్స్ వాడేది ఏంటండి ఎప్పుడూ రేర్ అసలు ఏంటో ఆ కలర్ ఏ దాంట్లో జుటు కలర్ ఉండి ఈవెన్ బిర్యానీ కలర్ రావడానికి కూడా కలరండి
ఒగాన ఒకక్కొ టైమ్ లో అండి గోబిన్ బ్యాన్ చేస్తారంండి తెలుసా బెంగళూరు అనే సిటీలో గోబిన్ బ్యాన్ చేస్తారు ఎందుకు
అవును ఎందుకండి గోబీ కాదు అసలు గోబీ కాలీఫ్లవర్ దాంతోనే కదా చేసేది అలా చేసి మంచిగా ఏమో సాస్లు అన్నీ వేస్తారు ఎందుకంటడి గోబీ తినకూడదు ప్రిఫర్ చేయకూడదు అది ఇది అంటారు అంటే దాంట్లో అంతా తిక్క్క తిక్క్క మసాలాల అన్నీ
కాదండి మెయిన్ పాయింట్ ఏంటంటే కలర్ అది గోబీ మంచి ఎరుపు రంగులో కనిపించడానికి కలర్ అనేది యాడ్ చేస్తారండి అది అవయిడ్ చేయాలా కేవలం ఆ రీజన్ తోనే గోబి అనే దాన్ని బ్యాన్ చేశారు మరి మల్లమెల్లగా స్టార్ట్
ఆ అయినా నేనైతే అస్సలు ప్రిఫర్ చేయనుండి గోబిని ఇంకా కావాలంటే పానీపూరి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మరి పానీపూరి తినొచ్చు
హ్మ్ పానీపూరి ఓకే అండి పర్లేదు కానీ గోబీ కలరేసి ఫుడ్స్ మొత్తానికి నేను ఏం చెప్తానంటే అండి బయట ఫుడే మానిపిచ్చేయాలండి పిల్లలతో, ఏదైనా కానీ మనకు వచ్చినా రాకపోయినా నేర్చుకొని ఇంట్లోనే చేయాలండి.
ఆ అదైతే నిజమండి
సరే అండి అయ్ తే మీ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి